హాయ్ అండి మీ పేరేంటండి
లో
హలో
పేర్లేం అవసరం లేదు నార్మల్గా మాట్లాడు
నార్మల్ గనే మాట్లాడాలా ఇప్పుడు ఇది రి కార్డ అవ్వాలంటే ఏమంటరు
అవుతుంది కాడ అయితనే ఉందిగ పైన నీక్ అవుపడట్లే విఐపి కాలని అదే వలపనే వివో ఐఎల్ ఫ
ఓకే ఓకే
అ కాల్ ను ఆన్ చేయడతోనే ఇగా కాల్ రికార్డ్ అయితేనే ఉంటది ఇక నార్మల్ గా మాట్లాడుకోవాలి
అవునా
ఎంచేస్తున్నావ్
ఏం లేదురా ఒట్టిగనే కూచ్చున్నా నువు ఏం చేస్తున్నావు
మాది నెల్లూరే తిన్నావా
తిన్నారా నువ్వు తిన్నావా
అవు
ఏం కర్రీ
దోండకాయా మీది
మాదిక్కడ బెండకాయ ఫ్రై
ఆ మాది దొండకాయ ఫ్రై
పిల్లలు స్కూల్ కెళ్ళారా
ఆ వెళ్ళి ర్రా కాలిగ కుచ్చున్న పనేం లేదు ఇప్పుడు
అవునా
డిఫరెంట్
ఏంట్ రా
ఏం చేస్తున్నవు అంటున్న
ఏం లేదురా ఉట్టిగనే కూర్చున్నా ఎండ బాగా ఉంది గదా
అవున అవును ఇక్కడ కూడా మస్తు ఎండ కొడతాంది
బాగా ఎండ ఉంది అందుకోసం ఇక్కడ బయటకు గూచ్చినా
ఎండ గోడుతుందా ఎండ ఉందని ఎండలో కూర్చున్నావా
చెట్టు కింద కూర్చున్నా అంటున్నా
వినపల్లా ఏందో చెప్పు ఇంకెంటి విశేషాలు చెప్పాలి
నువ్వే చెప్పాలి ఎట్లుంది హెచ్ వైడి
వేడిగ నే ఉంది
చార్మినార్ సైడ్ ఎళ్ళావా
హాయ్ మేము అంటే వచ్చినంక టూ ఇయర్స్ కి వెళ్ళి నం హైదరాబాద్ కు వచ్చినాక టూ ఇయర్స్ కి వెళ్ళి నం
ఉ ఎప్పు మరి ఇప్పుడు ఎందుకు వెళ్ళటంలేదు
మేము వెళ్ళం చూసి వచ్చినాం కదా ఇగ వెళ్ళం మాకు దగ్గర కాదు మాకు దూరం
అవునా
ఎల్లట్లే నువ్ చూషినావా
అంటే నార్మల్ టైమ్ లో అయితే వెళ్ళా చాలా సార్ల
లేకపోతే ఇప్పుడు ఈ ఇయరిగా షాపింగ్ కి వెళ్ళాలి రంజాన్ ఉంది కదా
ఆ సెలబ్రేషన్ ఉంటది గా మీకు
ఆ అక్కడే మంచిగా అంటే ఏమైనా ఫెస్టివల్ షాపింగ్ మొత్తం అక్కడే బాగా చేసుకోవచ్చు అన్ని ఒక్క దగ్గరే ఉంటాయి
డ్రెస్సెస్ బ్యాంగిల్స్ అన్ని అక్కడ ఉం టమ్ అందుకోసం చాలా చాలా సార్లు అక్కడ చార్మినార్ దగ్గర కే వెళ్తాం
బ్యాంగిల్స్ బాగుంటాయి
ఊ డ్రెస్సెస్ కూడా బానే ఉంటాయి అంటే మ్యారేజీ అయినా లేకపోతే ఫెస్టివల్ కైయినా
శారీ సీట్లు అన్నీ బాగుంటాయి నేను అప్పుడు వెళ్ళినప్పుడు మేము ఏం చేస్తున్నాం అంటే జూ పార్క్ కి వెళ్ళి నం జూ పార్క్ కు ఎళ్ళి ఆ నుంచి అటు పోయినం చార్మినార్ కి ఇ అక్కడ జూ పార్క్ మొత్తం పొద్దున్న తొమ్మిదింటికి పోతే తిరిగి తిరిగి తిరిగి సాయంత్రం నాలుగుఐదు అయింది అప్పటి దాకా తిండి లేదు నీళ్ళు లేవు మాకైతే అసలు ఉన్నానా లేదు నీళ్ళు లేవు ఇగ అలిసిపోయినం బాగా ఇగ అంతా నడవాలి కదా చూడాలంటే మొత్తం తిరుక్కుంట నడవాలి ఇగ ఆ సా అవును చూసి వచ్చిన ముఖాలున్నీ వాడిపోయినై మా అయితే వచ్చ ినాంక మళ్ళీగా ఏ ఇకొద్దాంనే అనుకునేసరికి ఇంకా మా అంటే మేమే కాదు మా రిలేటివ్స్ కూడా పోయినాం పోతే ఇక అందరికి వాళ్ళు ఏమనుకున్నారు మళ్ళ ఎప్పుడు వస్తామో ఏమో అందరం కలిసి ఒకసారి ఇటు పోయొద్దాం చార్మినార్ కాడికి అన్నారు
ఆహా
ఇ అడిగిపోయినాం ఇగ చూడాల ఆడ మా మోకాలని వాడిపోయినట్టున్నాయి ఇక టైం అవుతా అంటే మస్తు నీరసం అయిపోతున్నం ఆకల అవుతది ని భాగా
అక్కడ ఉంటాయి కదా మరి షాప్స్ అవి అంటే ఫుడ్ యి
అందర ఏమనుకుంటారు ఇప్పుడు ఇప్పుడు అందరం తినాలి అంటే ఇప్పుడు అందరు అనుకోవాలి కాని ఇక మారి రిలేటివ్స్ ఎవరు ఏం సప్పుడ్ చేయలే ఇక వాళ్ళు తినండి మనం తింటే బాగుంటదడా అన్నట్టు మేం కూడా తిన్లే అందుకే ఇక ముస్తా అయితందిగా వర్షం వచ్చేటట్టుంది ఈగ అయితేగాడ బ్యాంగిల్స్ ఇక ఏం కొన ఇక నాకు చూడాలి అనిపయట్లేదుగా ఆడ ఆకలివి ఏం సరి్గా చాలా ఉన్నాయి అసలు చాలా రకాలు చాలా గాజ గాజులు అసలు డ్రెస్లు దండలు ఆ దండాాలు అసలు అబ్బబ్బాయి ఎమున్నాయి రా ఇ అన్నీ ఇక ఒక ఫోటో దిగినాం ఇక ఆడ ఇక ఇమ్మటే ఇక వచ్చేద్దామని వస్తా అంటే ఇక వాళ్ళు ఉన్నారు ఇక వాళ్ళు ఇంకా షాపింగ్ చేసుకుంటాం అది ఇదంటే సరే ఉండని అని ఇక మాకు చిన్న పిల్లలు కదా అని ఇక మేము ఆ నుంచి వచ్చినాం ఇక బ్యాంగల్స్ ఒకటే కొనుక్కున్నా నేను
ఉహ అక్కడ నుంచి దూరమా మీకు చార్మినార్
ఆ మ దూరమే
హహ మేము మార్నింగ్ ట్రైన్ కి వచ్చి నైట్ ఇక అక్కడ అంత టైం ఉండది కదా ఒక ఫోర్ అవర్స్ అట్లా ఉన్నాం అక్కడ
వచ్చే ఎక్కడున్నారు
చార్మినార్కి అంటే అక్కడ మాకు అక్కడ అంతమంది అంటే చుట్టాలు ఇవళ లేరు
అదే
ట్రైన్ నుంచి అంటే మార్నింగ్ ఇక్కడ నుంచి వెళ్ళాము మళ్ళీ నైట్ వచ్చేసాం
నైట్ ట్రైన్ కి వచ్చిరా ఆహా
అక్కడ చుట్టాలు ఎవ్వరు లేరు కడా ఆ అక్కడ బురకావి బాగుంటాయి కదా డ్రెస్సెస్ ఇక అప్పుడు మాకు మ్యారేజ్ కూడా ఉండేది అయితే అక్కడ వెళ్లిగా తీసుకున్నాం మ్యారే రేజ్ బట్టలను బురకాలవి
హలో
హలో హలో
ఏ ట్రైన్కి వస్తారూ అంటున్నా
మేమా శాతవాన
మాతవాన అంటే ఎనిమిదింటికా
ఆ ఎనిమిదింటికి అంటే ఒకసారి వచ్చినప్పుడు శాతావనా లేకపోతే కోనార్క్ చార్మినార్ అంటే చార్మినార్ త్రీకి ఉంటది ఇక్కడ కోనార్కేమో సెవెన్కి ఉంటుంది చార్మినార్ త్రీ కి ఉంటుంది
ఆ
కోనార్కేమో సెవెన్కి ఉంటది.
గోల్కొండకి పోలే.
ఆహా గోల్కొండ అంటే మళ్ళీ మా టైం ఉండదు కదా
దిగే టయానికి రెండు, మూడు అయితది.
అందుకోసమే మార్నింగ్ ట్రైన్స్ అయితే మళ్ళీ వెళ్ళొచ్చు అక్కడ టైమ్ కూడా దొర దొరుకుతది
మళ్ళీ నైట్ దేనికొస్తారు
మళ్లీ నైట్ ఇంగా గౌతమి
ఉ
అట్లా లేకపోతే మార్నింగ్ అయిన రావచ్చు.
మార్నింగ్ దాకా ఏం చేస్తారా అని ఎక్కడ ఉంటారని
నైట్, నైట్ మొత్తం షాపింగే ఇగ
తెల్లార్లు
ఆ ఉంటది అంటే మళ్ళీ మళ్ళీ ఉకే ఊకే మళ్ళీ మళ్ళీ రామ్ కదా
వచ్చి మళ్ళీ నైట్ అంతా కూడా ఉంటారా అని.
ఆ ఉంటారు అంటే మళ్ళీ మర్నింగ్ అంటే ఇగ టైం చూసుకోనే ఇగ ఓపికతోనే వస్తాం.
హోటల్ కి వెళ్తారా
ఆ హోటల్ కంటే ఫుడ్ తినడానికి
బిర్యానీ ఎక్కువ అయితే ఫేవరెట్ బిర్యానీయే కదా
ఆ ఇంట్లో బిర్యానీ చేస్తారా
ఇంట్లో కూడా చేసుకుంటాం బయట కూడా తింటాం అంటే బిర్యానీ. అంటే ఇంట్లో చేసేది ఏమో వేరే ఉంటది బిర్యాని ఇంట్లో చే స్టైల్ అది అది టేస్ట్ వేరే ఉంటది. బయట రెస్టారెంట్దిి టేస్ట్ వేరే ఉంటది.
అవును. అంటే మీరు ఎక్కువ. డిప్రిఫరెన్స్ ఏ ఫెస్టివల్ అయినా ఏం చేసినా బిర్యానీ చేస్తారుగా మీకు ఫేమస్ గా మీకు
అవును.
ఆ అందుకే
బిర్యానీ చేస్తాను. ఫెస్టివల్, ఫెస్టివల్ అని కా ఫెస్టివల్ అని కాదు కాని నార్మల్ డేస్ లో కూడా ఎప్పుడు తినాలి అనిపించ
ఆ అన్ని ఐటమ్స్ ఉంటాయి కదా మీకు ఇంట్లో
అన్ని ఐటమ్స్ ఉంటాయి.
ఆ ఎప్పుడంటే అప్పుడు గ ల చేస్తేనే ఉంటా
ఆ సండే, సండేస్. సండే, లసండేస్ పోతే ఫ్రైడేసు ఈ వీక్లీ వన్స్ ఆ చికెన్ చికెన్ బిర్యానీ అంతే ఎక్కువ చికెన్ బిర్యానీ
ఓకే ఓకే హలో కట్ చేస్తాన్న రేటింగ్ ఇవ్వు సరేనా
ఎక్కడ ఇవ్వాలి
ఇప్పుడు నువ్వు కట్ చేస్తే నీకు కింద ఇట్లా ఫైవ్ అంటే ఫైవ్ రేటింగ్స్ వస్తాయి అంటే ఈ కాల్ కి మీరు ఎంత రేటింగ్ ఇస్తారా అని అళ్ళు ఉంటది దాన్ని ఇచ్చి మళ్ళీ కొనసాగించండి అని అంటే మళ్ళీ నాది ఇగ నెంబర్ అంటే ఫోన్ చేయడానికి నెంబర్ కొట్టడానికి వత్తది మళ్ళీ కొ ట్టు మళ్ళ అలా మాట్లాడదు
ఓకే
కట్ చెయ్